హలో
ఉమ్ చెప్పు
ఎప్పుడన్నా చుసినవా అన్నా
లేదు ఎవరు వాళ్ళు
హీరో హాలీవుడ్ హీరో
ఏ వుడ్
హాలీవుడ్
హుహు మక్యు వ్ మేం మేము ఓన్లీ టాలీవుడ్ హీరో ఫ్యాన్స్ ఉమ్ మాకింగా వేరేవేవి తెలీదు. ఓ అవునా
అంతా నేను
ఎవర్ చెప్పున్నారు ఇట్లా అవద్దాలు ఎవరని చెప్తే ఫస్ట్ నమ్మొద్దండి మీరు ఓకే నా కొంచెం ఎంక్వైరీ చేయండి లేదంటే ఒక అద్దం తీసుకోండి నన్ను కొనిమ్మంటారా కొని
నాకు షారుఖనే చెప్పిన్నాడు
అయితే ఫస్ట్ ఆయనకు ఒక అద్దము స్పెక్టో కొనిపెటల్లా నాక్ తెలిసి స్పెక్స్ కొనియడం బెస్ట్
అవును స్పెక్స్ అంటే గుర్తొచ్చింది నాకి స్పెక్స్ అంటే గుర్తుచ్చింది నాకి నాకు స్పే సైట్ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఓసారి కళ్ళు కనపడవ్ నాకు స్పెక్స్ కొనుకోల ఓటి ఓ దగ్గరేడన్నా
కళ్ళు కనపడవ
కనపడట్లేదు ల్యాప్టాప్ చూసి చూసి చూసి కళ్లు పోయేటట్లు ఉన్నాయి
అట్లాటప్పుడు కంప్యూటర్ గ్లాసెస్ వాడండి
ఆ కంప్యూటర్ గ్లాసెస్ అంటే కంప్యూటర్ కి ఆల్రెడీ గ్లాస్ ఉంటుంది కదా
అలా కాదు స్పెక్స్ ఉంటాయి కదా మీరు లాప్ టాప్ వాడేటప్పుడు చూ ఆ ల్యాప్టాప్ ని చూడడం కోసమే సెపరేట్ స్పెక్స్ ఒకటి ఉంటాయి
ఆహా
అప్పుడు మీ కళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఆ స్పెక్స్ వాడితే వాటిని కంప్యూటర్ గ్లాసెస్ అంటారు
ఓకే స నిజంగా ఫస్ట్ లో నాకైతే ఇం ఎట్ల వినపడింది అంటే కంప్యూటర్ క్లాసెస్ మాదిరి వినపడింది కంప్యూటర్ క్లాసులెందబ్బ అనుకున్నా
ఆ క్లాస్ కాదు గ్లాస్
గ్లాస్ ఓకే గ్లాస్ అంటే అంటే గా గాజు గాజు ప్రద అదేమి పదార్థం కదా
అది అది ఆ పదార్థమే అండి కాకపోతే ఇక్కడ అది ఆ పదార్థం కాదు
ఎందీ ఇది ఇప్పుడి ఇదేం పదార్థము
ఇది స్పెక్స్ అండి స్పెక్స్
స్పెక్స్ అంటే కంటిదలు
పిండాకుడు
పిండాకుడు అనదు అట్లా గబ్బు మాటలు మాట్లాడకూడదండి మీరు ఏం మా మీరు మీరు ఇట్లా ఇట్లా కబ్బుమటలు మాడితే నేను మీతో మాట్లానున్నాడా ఆ నేను అలుగుతా
ఆ అప్పుడు ఏం చెయ్యాలి ఇంకా మేము మరి ఈ స్పెక్స్ ఏంటి గ్లాస్ సెంటీ ఇట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎవరు అడుగుతారు
పిచ్చి పిచ్చి కాదండి నాకు మెంటల్లో అని నే మిక్ అప్పుడే చెప్పినను
అయితే ఇంక ఒకసారి నాకు ఫోన్ చేయద్దండి మంటలోతో అంతా మాట్లాడను
మెంట్లోల్తోనే మాడతాను నాక ఎందుకో అట్లా మ ట్లాడాలి అనిపిస్తాది ఆ మెంటల్ దానీవి కాదు నువ్వు నీకు కొంచెం మెంట్లు ఉంది అంటన్న
లేదు
ఇద్దరు మేంట్లు బాగుంటది అని ఓకే నువ్వు లేదన్నవ్ కాబట్టి ఇంక ఉండదులేండి అది కరెక్ట్
ఉ
అవును ఇ అంగల్లో జాత జాతర జరుగుతుందండి
మీ ఊర్లో నా
ఆ అవును
ఉహు మీ ఊర్లో జాతర జరుగుతే మాకేట్లా తేలుస్తుందండి మరి మీరేమన్నా చెప్పి పిలిస్తే కదా మాకు తిలుస్తది
అయితే జాతర ఉంది మా ఊర్లో అంగల్లో వచ్చి ఆ జాయిన్ గా బాగుంటది అండి బా జరుపుతారు ఇప్పుడు తెలిసింద అయితే జాతర జరుగుతుందా మీ ఊరు ఆ ఊర్లో అంగళూలో
ఆ మీ ఊరు మీ ఊరు
అదే మా ఊర్లోనే అండీ
ఉ
జరుగుతుందంటావా
నన్న హ్
సర్లే వదిలేయి ఇది వదిలేయి అదేమి బాగా జరుగుతానులే మా మా ఊర్లో జాతర
ఆ మరి మీ ఊర్ల జాతరకు రమ్మని పిలిచాల నన్ను అడుగితే నాకు
సరే జాతర్కీ వస్తారా మీరు మా ఊరికి
ఆ వస్తాం వస్తాం ఏం చేస్తారు మీరు
జాతర చేస్తాము ఎంజేత్తం
అమ్మో అట్లా కాద్
అట్లా కాదా ఎట్లయినా ఎట్ ఎట్లయినా సరే జాతర
అట్లా కాదుర పిచ్చోడా నీకు ఎ ఎంత మెంటల్ ఉంటే మాత్రం అట్లంతా మాట్లాడుకుడదు
అవునులేండి
అంటే ఇప్పుడు మేము ఒకవేళ జాతరకు వచ్చినామనుకో అనుకో మీరు స్పెషల్ ఏం చేస్తారు అట్లా
జత స్పెషల్ జాతర బా చేస్తాము అది మాకు స్పెషల్ జతాగాని మాకు జాతర స్పెషల్ అది తిన్డానికి తినడానికి ఆ పిండి వంటలు చేస్తాం
అంటే ఏంటివి
పిండితో చేస్తాం చుడు వంటలు అవే పిండి వంటలు చేస్తాం అంతే కదా బావుంటయి తిన్నీకి పిండి పిండిగా
ఉ దానికి ఒక పేరు ఉంటుంది కదా
ఆ పేరు చెప్పినా కదా పిండి వంటలూ అని ఆ అట్లాంటరు కజ్జాకాయలని
ఎట్ల జేత్తారో అవన్ని తెలుసా నువ్వు జేత్తావా
పిండి తీసుకుంటారు చేత్తారు చక్కెర వేత్తారు ఆయిల్ వేత్తరు చేత్తారు
తాలేవా ఎవర్ చేత్తారు
నేను చేయను మా ఇంట్లో వాళ్ళు చేయరు మేము బయట కొనగచ్చుకుంటాం
మరి మేమొచ్చి బయట కొని కూచకుయినిడుగు తినాలా
బయట అంటే మా ఊర్లోనే చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళతో చేపిస్తాము ఆర్డర్ ఇచ్చి అట్లా హ్మ్
అప్పుడ్ మేము వాళ్ళ ఇంటికే పోవచ్చు జాతరకి మీ ఇంటికి ఎందుకు రావాలా
వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికే వెళ్ళండి దాంట్లో తప్పేంముంది జాతరకి ఎవరింటికి పోతేనేమి
ఆ కదా మరి మీ ఇంటికి వసున్నప్పుడు మీరు చేసి పెట్టాల
ఆహ మేం చేస్త మేము జాతర్ చేస్తాన్నాం కదా ఇంకేం దానికన్నా మేము
జాతర కాదు స్వామి అదేంటి తినడానికి మనుషులు వస్తే వాళ్ళకి ఫుడ్ ఏం పెడతారు అవి
అన్నం అన్నం బెడతాం కూరేస్తాం మజ్జిగుంటాయి ఇంకా ఏమింటాయి ఊరిగాయ్ ఉంటది అప్పుడు పక్కా ఉంటది అప్పుడం పక్కా ఓకే
ఇవన్నీ మా ఇంట్లో మేమే చేసుకొని తింటాం మీ జాతరకి ఏమ్ వద్దు మాకి
మాఊరతే సరే మీ ఇష్టము రావద్దండి దాంట్లో ఏముంది నేను పిలిచే బాధ్యత వరకు మాదే రావడం రాకపోవడం జాతర చెస్తాం ఏం చేస్తాం
అంటే ఏం చేస్తారు
జాతర అంటే ఏముంటుంది కలర్లు లైటింగ్స్ డీజేలు డీజేలు ఉంటాయి కలర్లు లైట్లు ఉంటాయి
అసలీ జాతర ఎందుకుజేతున్నారు
మాక్ స్పెషల్ కావట్టి
ఏం ఏం ఆ స్పెషలు అది చెప్పండి ఫస్ట్
మాకు జాతరే స్పెషలు
మీది ఒక నాక్ నేను ఎప్పుడు వినలేదిది ఇట్లాంటి ఒక జాతర
సంవత్సరానికి ఓసారి వస్తది కాబట్టి చేత్తాం
ఎందుకు సంవత్సరానికి ఒకసారే వత్తది
జాతర కాబట్టి దాంట్లో ఏముంది కొత్తగా
ఓకే నాది నాది తప్పు మీకి ఫోన్ చేసి మాట్లాడదాం చాన్ రోజులు అయింది పాపంఫ్రెండ్ ఎట్లున్నారో అని అని చేయడం నాది తప్పు
ఏమైందండి ఇప్పుడు నేనే ఏమన్నాన నేన్ని
ఏం ఏం లేదు మీరేమనలేదు మీరు మంచిగా మీ స్పెషల్ జాతరని ఎంజాయ్ చేయండే.
ఎంటే మా జాతరకి ఈసారి తప్పకుండా వస్తారు కదు అట్లయితే.
ఆ ఫుల్లు అస్సలు మూడు రోజులు ముందొస్త.
మూడు రోజుల ముందు వద్దు, మూడు రోజుల ముందు మేము జాతర చేయము ఆ రోజే చేస్తాము ఒక రోజే చేస్తాం.
లేదంటే ఇంట్లో పనులు చేయడానికి వస్తా.
ఇంట్లో పనులు ఏం ఉండవు మాకి.
పోని ఊర్లో పనులు చేస్తా.
ఊర్లో పనులు, ఊర్లో పనులు ఎందుకు చేస్తారండి మీరు.
జాతర డెకరేషన్లు అవి అన్నీ
ఆ ఇట్లే ఆ ఇది పర్లేదు రండి దాంట్లో చేద్దామంటే ఓకే థ్యాంక్స్ అండి చాలా మీలాంటి హృదయమే విశాలమైన హృదయం ఎవరికీ ఉండదు.
ఆ ఏం నేను నేను అంతా మిమ్మల్ని చూసి ఫాలో అయితాన్న అట్లా.
ఉహ్
మీరే మా ఇన్స్పిరేషన్.
అంతే కదండి నేనే ఉండలేను చే ఏదో మామూలు మ వ్యక్తిని అంతే. సమాజంలో
అది మీరు
హ్మ్ మహాన్ బాగుందా.
హ్మ్ అవును.
పొగుడుతున్నారండి మాకు పొగుడుత మరి ఎక్కువ పొడిగే పొగిడేస్తున్నారు, ఎంత మాత్రం మంచ్చోనయితే ఇంతగా పొగడాల్సిన అవసరం లేదండి.
హ్మ్
నీకోటి నిజం చెప్తున్నా ఇట్ల ఎక్కువ మనిషిని పొగిడితే ఆ మునగ షెట్టేక్కి కూర్చుంటారంట అట్లా అందుకని అందుకు పొగడకూడదు పొగడొద్దండి ఎవర్ని.
ఆహా
హ్మ్ ఈసారి ఎప్పుడైనా ఎవరినన్నా పొగిడేటప్పుడు ముందు చూసుకొని ఇట్లా
ఎందుకు మునగ చెట్టు వేరే చెట్టు ఎక్కుమనండి.
వేరే చెట్టు కూడా ఎక్కచ్చు కానీ మునగ చెట్లు ఎక్కితే జారి పడతామని బాగా
ఓహో అయితే పడతారని తెల్సి ఎందుకు ఎక్కుతరు.
పడాల కాట్టి ఇప్పుడు ఎక్కేకి ఈజీగా ఉంటుందిగా
హ్
అవి మె ఆ కొమ్మలు కూడా చానా స్ట్రెంత్ తక్కువ ఉంటాయి అనమాట. ఎక్తనట్టే పడిపోతయి పడిపోతాం మనం అట్లా.
ఆహా
అందుకు
అంటే ఇప్పుడు మీరు ఒక మునగ చెట్టు ఎక్కి పడుతాంర్రు అంటన్నార.
మీరు ఎక్కిచ్చి పడేస్తున్నారు అంటున్న.
నేనేమే చెప్పలేదే ఎక్కమనీ.
అంటే ఇట్లా పొగడ్తలు పొ పొగుడ్తాంటే అందుకు.
ఓకే ఓకే సరేలే పోయి ఎక్కండి బాయ్.
బాయ్
ఎక్కి పడిపోండి చచ్చిపోండి